అ
ఇంతకుముందు సంవత్సరం జరిగిన బీరణ్య దేవుని దగ్గర ఫోటోలు కనిపించాయి అందులో నువ్వు కూడా ఉన్నావు అయితే కోల్జ్ పకు
అవునా అబ్బా అసలు ఆ జాతనే బలేగా ఉండది కదా అంటే ప్రతి సంవత్సరం కాకుండా చాలా సంవత్సరాలకు ఒకసారి వేసుకుంటాం కదా
ఆ అదే కదా మనకప్పుడు ఇంకా ఏం తెలిసది కదా నాలుగు సంవత్సరాలు క్రితం చేశారు కదా అంతగా తెలియకపోయినా బాగా ఎంజాయ్ చేసాం మా జాతరకి
నిజమే ఆ జాతర ఐదు రోజులు అలా జరి జరుగుతుంటే ఐదు రోజులు కూడా ఊరంతా పండగలాగా ఉండేది కదా
ఉ మళ్ళీ కరెక్ట్గా ఎండాకాలంలో ఉండేది ఎంత ఎండాలు కూడా పట్టినా కూడా అసలు ఎంండ లేద ఏం లేదు వెళ్ళే వాళ్ళం చూసేవాళ్ళం
ఆ నిజం ఇక దేవుడు అంటే ఆ భక్తి వల్ల అసలు ఏంటో కూడా అనిపించేది కదు మనకి ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళం చాలా సరదాగా ఉండేది అది
ఆ మళ్ళీ గుర్తుందా అప్పుడు ఇట్లా ఎళ్ళదారిలో పొలం అన్ని దున్ని పెడితే మనం రామాయణం కథ చెప్పుకుంటా అనుమాన్ అనుకుంటా మట్టి పిల్లల మీద నడిచేవాళ్ళు
ఆ ఆ గుర్తుంది ఆ బండల మీద నిల్చొని గుట్టెక్కినట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళం కదా ఆంజనేయుడు గుట్టను మోసినట్టుగా అలా ఫీల్ అవుకుంటే
అసల ఎంత అమాయకంగా గుండెవాల్ళ మలం అప్పుడు అనిపిస్తుంది ఆ ఫోటోలు చూస్తుంటే కూడా అలానే ఉన్నాం మనం
నిజమే అచ ఇన్నా పడావే పెద్ద సరదా లాగా ఉండేటివి మనకి
ఉమ్ అదే ఇంకా జాతరలో ప్రసాదాలు పెడుతున్నారంటే ఒక్కొక్క రెండు రెండు గిన్నెలు తీసుకుొని వెళ్ళే వాళ్ళు
ఆ నిజమే దానికోసం పోయితే అ అందరం క్యూ లో ఉండి మరి ఎదురు చూసేవాళ్ళు ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడ అతరాంట
ఆ కొన్ని కొన్నిసార్లు అయితే జాతర కన్నా ఎక్కువ ప్రసాదం మీదనే ఎక్కువ ఆసక్తి ఉండేది పిల్లల అందరికి
అ నిజ నీకు ఆ జాతరలో ఇది గుర్తుందా అంటే మీక ఇలా దొరుక్ కుబట్టేది ఒకటి ఉంటాయి కదా అది గుర్తుందా అసలు బలే అనిపించేది కదా అది చూస్తే
అవునవును అందరం కలిసి ఇట్లా లైన్ లో నిల్చుంటే ఆడవాళ్ళంతా లైన్ లో నిల్చ్ చుంటే ఒకతను మీకని ఎత్తుకొని పరిగెడుతరు దాని గురించిన నువ్ అంటుంది.
ఆ అవునవును దాని గురించే వాళ్ళు దాన్ని ద దొరకబట్టడానికి ఇలా పరుగులు తీస్ వాళ్ళే కదా ఎవరికి దొరుకుతుందా అంటే చూసే వాళ్ళం కదా మనం.
ఉ అదే కదా అప్పుడు మళ్ళీ ఏమయ్యేదంటే వర్షం పడేది ఆ పరిగెత్తే వాళ్ళు పాపం జారి పడ్డ రోజులు కూడా ఉన్నాయ్
ఆ నిజమే అంటే ప్రతిసారి ఎండాకాలమే చేసే వాళ్ళం కాని ఒకసారి మాత్రం ఏంటో అప్పుడు వర్షం పడింది, అప్పుడు చాలా ఇబ్బంది అయింది కదా ఊర్లో మనక్
ఉ ప ఉ అవును ఒకసారి అయిత్ అయితే మా అన్నయ్యని ఎత్తుకున్నాడు అప్పుడే వర్షం పడింది పాపం
ఆ అవునవును నాకు గుర్త్ తుంది పాపం ఆలా పడడం వల్ల వెంటనే దొరికేసాడు ఆ అబ్బాయి.
ఉ అవును కానీ భలే అనిపించేది చూడ్డానికి ఎంతో సరదాగా అనిపించేది.
నిజంగానే ఎంతేలా ఎదురు చూసేవాళ్ళు అసలు దొరకద్దు దొరకద్దు అంటూ భలే ఎంజాయ్ చేయ్ చేసేవాళ్ళం మన్
ఉ మళ్ళీ ఇట్లా వేషాలు వేసుకొని కథలు చెప్పే వాళ్ళు కదా అది గుర్తుందా నీకు.
ఆ గుర్తుంది ఆ కథలు చెప్పే అబ్బాయే అమ్మాయి లాగా వేషం వేసుకొని కథలు చెప్పేవాళ్ళుగా. మనం వాళ్ళను చూస్తూ పుల్ గా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే వాళ్ళం.
ఉ కాని ఆ కథ వల్ల మనం తెలవని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం ఆ బీరన్న దేవుని గురించి అదే అం అప్పుడే కదా మనం తెలుసుకుంది
ఆ అవును అన్ని విషయాలు అప్పుడే తెలుసుకున్నాం, వాళ్ళ కళ్యాణం ఆ అవన్నీ కథల ద్వారానే కదా మనకు తెలిసింది
ఉ మళ్ళీ ఇట్లా మొత్తం అయిపోయాక పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్ టు ఎక్కుతారు కదా అది గుర్తుందా నీకు
ఆ గుర్తుంది ఆ చెట్టు ఎక్కేటప్పుడు ఆయన మనకి కనిపిస్తాడా లేదా అంటూ చూసేవాళ్ళం కదా
హు అంతే కదా మళ్ళీ ఇంకా ఇట్లా వెన్న చేయడం నేర్ ఉండేది వెన్న చిల్కడం అనుకుంటా దాని గురించి
ఆ అవునవును ఏమంటారు. ఆ కుండలో ఆ పాలు అవన్నీ పోస్ తీ ఇలా వెన్న చిలికే వాళ్ళు కదా ఒకటి యేస అందులో దారం కట్టి దాని అటు ఇటు తిప్తే వెన్న వస్తదని చేసేవాళ్ళు కదా
ఆ అది కేవలం పెద్దవాళ్ళు చేస్తారునుకుంటా కదా చిన్నపిల్లలు చేయొద్దు అనుకుంటా.
హ అవునవున అవుండి పెద్దవాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. అంటే ముందుగా వాళ్ళు చేసి చూపించిన తర్వాత అవి పెద్దవాళ్ళు కూడా చేసేవాళ్ళు.
ఆ అంటే అప్పుడే మా అక్క వాళ్ళు కొత్తగా పెళ్ళయింది మా అక్క బావ కలిస్ త్ చేశారైతే గుర్తుంది నాకు
ఆ అవునవును అదే మన ఇద్దరం ఉండి అక్కడే ఉండి చూసాం కదా మీ అక్క వాళ్ళు చేస్తు ఉంటే
ఉ మళ్ళీ నిప్పుల గుండం మీద నడవడం ఉండేది సాయంత్రం టైం లో
ఆ అవును మనమయితే అందరం నడిచాక్ క అవి చల్లారిపోతాయి అప్పుడైతే మనక్ కాలద్ అని లాస్ట్ కి నడిచే వాళ్ళం గుర్తుందా నీకు
అంతే గదా చిన్న పిల్లలం గదా, కాళ్ళు కాల్తయేమో అని మొత్తం చల్లారిన్తర్వాత అప్ ప్పుడు గూడ భయపడుతూ మళ్ళీ దాని మీద పరిగెత్తేవాళ్ళు
ఆ నిజమే వాళ్ళప్పటికే దాటుతున్నరు, నీళ్ళు పెరుగు అవన్నేసి సగం చల్లారేది మనం ఇంక అందరం నడిచిన్తర్త నడిచే వాళ్ళం అప్పుడసలు ఆ మంటే ఉండకపోయేదసలు
ఉమ్ అంతే గదాండి అంటే ఎవరైనా గుడా నిప్ ప్పుల మీద నడవాలంటే కష్టం, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా గదా
అవును కనా బలే అనిపిచ్చేది అసలు ఆ బాగుండేది గదా అప్పుడు
ఉమ్ అదే ఇప్పుడు మళ్ళీ నాకు తెల్సి వచ్చే సంవత్సరం చేస్తారనుకుంటా ఇవన్నీ ఫోటోలు చూపిస్తుంది ఇ త్రీ ఇయర్
అవునా నాదగ్గరోక్ క్క ఫోటో గుడా లేదసలు అంటే అది మనం ఐదు సంవత్సరాలకొకసారి చేసుకుంటమనీ అనుకుంట్ టె నాగుర్తున్నంత వరకయితే
ని నాకు తె మమ్మీ నడుగుతే అచ్చే సంవత్సరం చేస్తారనుకుంటా అనన్నది.
అవునా ఇగ చేస్తే ఈ సరి గుడా మేం బాగా ఎంజాయ్ చేయాలి. ప్లాన్ చేసుకుందాం ఏం చేద్దాం ఎలా అనేది
అబ్బ అబ్బబ్బాబ్బ కనీ అప్పటికి ఇప్పటికి పెద్దవాళ్ళమ్ అయ్యాం గదా అంత్ త్తగా ఎంజాయ్ చేయలేమేమో అన్పిస్తుంది.
ఆ ఇగ పెద్దవాళ్ళమయ్యాం కాబట్టి చిన్నప్పటిలాగా అట్లా ఏం చేయలేం గనీ కాస్త ఫొటోస్ అలా దిగుదామంతే
ఇగ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు కొంచెం డబ్బులు ఉండేవి గాదు ఏదైనా అమ్మ వాళ్ళన్ అడిగేవాళ్ళం ఉమ్
ఆ నిజమే ఇప్పుడు మన దగ్గర కూడ కొంచెం డబ్బులు ఉంటయ్ అక్కడ ఏమన్నా వస్తే మన డబ్బుల్తో మనమే కొనుక్కోవచ్చు. అంటే ఐస్ క్రీమ్ కానీ ఆ పల్లీలు అలాంటివి ఒస్తయి గదా
ఉమ్ మనక్ నచ్చినయ్ ఆ వ ఏవైనా కొనుక్కోవచ్చు అప్పుడు గుర్తుంద మన నానమ్మ ఒకసారి అందరికి ఐస్ క్రీమ్ గొనిచ్చింది.
ఆ గుర్తుంద్ పండగలో ఐస్ క్రీమ్ బండివాడక్కడే ఉండేవాడు కదా అందరు తీసుకుంటారేమో అని. అప్పుడు మన నానమ్మిచ్చిన డబ్బుల్తో
చాలా మంది ఒస్తరు గదా అమ్ముకునే వాళ్ళు జాత్ తరంటే వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి మంచి ప్రదేశం అంటే గూడ అదే గదా
అంతే కదా జనాలెక్కడ ఉంటే వాళ్ళు గూడ అక్కడే ఉండాలని కోరుకుంటరు అప్పుడైతేనే వాళ్ళక్కుడా లాభాలొస్తయి గదా
మనమైనా జూడండి నార్మల్ టైంలో ఐస్ క్రీమ్ కొనుకుంటమా కొనుక్కోం కనీ జాతరణంగనే చిన్న పిల్లలమయిపోయి అందరు ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటారు.
నే నిజమే అదేంటో తెలియకుండానే మనం గుడా తినాలి తినాలి అన్నట్టుగా వెళ్ళి కొనుక్కోని ఒస్తాం.
ఉమ్ అంతే గదా మళ్ళీ అప్పుడస్సలు కంటిన్యూగా వార్ త్తం రోజుల్లో ఇంట్లో ఏదో ఒక శాకాహారం ఉంటనే ఉంటది మాంసాహారం ఉంటనే ఉంటది.
అ అవును నిజమే అంటే ఆ దేవునికి చేసేది గూడ అదే కదండి అందుకోసమని ప్రత్ రోజు ఉంటది కొంచెమైనా పర్లేదు వండాల్సిందే ఆ వారమంతా
పోతాంటే ఆ వారం తిని తినీ ఇంకా బోర్ కోడుతది ఒద్దు అనిపించేలాగ అయిపోతది.
ఆ నిజమే కొంచెం పప్పుచారు అలాంటివి ఏమైనా ఉంటాయిపోవ్ అననిపిస్తది ఆ వారమంతా తిన్ ని బోరు కొట్టడం వల్ల
ఆ ఇప్పుడేమో ఎండాకాలం రోజు పప్పు చారు తినీ తిని బోరు కొడుతుంది. అప్పుడేమో ఒక్క రోజు పప్చారు తింటే బావుండనిపిస్తది.
అంతే కదండి ఉండి ఉండి అవన్నీ తినడం వల్ల సడన్ గా పప్పు చారు గావాలని అని ప్పి వస్తుేద అంతే
మ్ మళ్ళీ! మనం కొత్త కొత్త డ్రెస్లు కూడా వేసుకునే వాళ్ళం. చిన్న పిల్లలం కదా ఊర్లోనే జరిగినా కూడా కొత్త డ్రెస్ వేసుకోడానికి. ఇష్టపడే వాళ్ళం.
ఆ! అంటే గది చాలా పెద్ద పండుగ గదా మళ్ళీ. ఓన్లీ ఊర్లో వాళ్ళే కాకుండా పక్క ఊరు నుంచి చుట్టాలు మనకి ఎవరైనా ఉంటే వాళ్ళుని కూడా పిల్ వచ్చే వాళ్ళం కదా మనం.
అందరికి అదే టైం కదా అందరూ చుట్టాలని పెలుచుకుంటారు అందరూ కలిసి. సరదాగా గడిపే టైం అంటే అదే కదా.
ఆ! అవును. నేనైతే ఆ పండుగ కోసం ఎంత ఎదురు చూసేదాన్ని, ఐదు సంవత్సరాలంటే అసలు చాలా పెద్ద పండుగ కదా అది
అదే కదా అదే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా.
ఆ అయిపోయింది ఇంకో వన్ ఇయర్ అయితే స్టార్ట్ చేస్తారు ఇగ. మనం కూడా వెళ్ళొచ్చు.
మళ్ళీ అప్పుడు ఈ డప్పులు అవి ఇవి కొట్టుకుంటూ వెళ్తే అసలు భలే సందడిగా అనిపిస్తుంది ఊర్లో. వాళ్ళందరూ వేపాకలు పట్టుకొని.
ఆ నిజమే ఆ ఏమం అంటారు కొత్త కుండలో బోనం వండి అందరూ పట్టుకొని ఊరంతా వెళ్తుంటే బలే ఉండ. ఆ వెళుతుర్
ఇలానే పోయిన సారి బోనం పట్టుకొని పోషమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వర్షం పడింది.
ఆ గుర్తుంది ఆ వర్షం. లో అలానే తడుచుకుంటూ అలాగే పర్లేదు అని వెళ్ళిపోయాం కదా.
అక్కడే కూర్చున్నాం ఎంత వర్షం పడ్డా కూడా ఇక మొక్కు అయిపోయే వరకు ఉండాలని అందరూ వర్షం. వర్షంలోనే తడుస్తూ ఉన్నారు.
అ ఆ నిజమే ఇక అప్పుడు ఆ భక్తి ఉండడం వల్ల తడిచిన పర్లేదు అనేసి ఉండే వాళ్ళం మళ్ళా. ఎలాగైనా సరే దేవునికి సమర్పించాలి అని
కానీ అది కూడా సరదాగా కనిపించేది. వానలో అయితే నార్మల్ గా అమ్మ నాన్నలు తడవనవ్వరు అలాంటి టైం లో అలా అయితే తడవాల్సిందే.
అంతే కదా అయిపోవాలి ఇది అన్నట్టు వాళ్ళు కూడా ఏమని అనకపోయేవాళ్ళు ఎంజాయ్ చేయనీ అన్నట్టుగా ఉండేవాళ్ళు.
ఊ అసలు నార్మల్ టైమ్ లో చెయ్యని అన్నింటిక అప్పుడు అవకాశం దొరుకుతుంది మనకి.
నిజమే, కానీ ప్రతి సంవత్సరం వల్ల వర్షం. వర్షం పడదు కదా మన కోసం అనేసి.
కరెక్టే కాని మొన్న పడిందండి ఈ వర్షం ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ మధ్య ఏంటో పడదమే అవ్వట్లేదు
ఇక ఏముందండి ఈ వాతం మనం మార్పుల వల్లే అలా అవుతుంది అంతే ఇక
మ్! అంతే ఇ కాని మనం కూడా కొంచెం పొల్యూషన్ తగ్గయాలండి.
నిజమే గాని ఇగ అది మనం ఒక్కరిమే చేస్తే సరిపోదు కదా అందరూ. కొంచెం ఏదో ఒకటి చేస్తే తగ్గించగలం కానీ కష్టమే అది.
అంతేగాని ఆకలేస్తుండి మరి ఉంటాను.
ఉ సరే అండి.